హలో ఇప్పుడు వినిపిస్తుందా
వినపడుతుంది.
ఆ వినిపిస్తంది. అ
మా కాలేజ్ లో కూడా మా రూమ్మేట్ ఒకరు ఉన్నారూ
ఆయా హ్
హ్ ఏమన్నారు
ఆ చెప్పండి చెప్పండి
మాన్నాడు అప్పుడు హాస్టల్ వాడు బిఏ అనమాట
ఆ ఆ
నాకుడ చదువరారా నువ్వు మా సంగతి చదివితే మాకు ఇయర్లీ ఒకటి ఉంటుంది నువ్వు ఏదంటే ఎలక్షన్స్ పెట్టి ఎలక్షన్స్ పెట్టరు కానీ మ మెరిట్స్ బేసెస్ మీద చైర్మన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇలా పోస్ట్లు ఇస్ ఇస్తుంట్రీ నువ్వు కూడా చేయదు నువ్వు కూడా చదువరా మంచి మార్క్ తెచ్చుకో మన గ్రూప్కి నువ్వు అవదు అని ఎంకరేజ్ చేస్తుండేవాడు మనం అంత మనం ఎంత చెప్పిన వింటుండేది మనం ఓన్లీ బడ్జస్ట్ బిఫోర్ ఎగజామ్స్ అంతే
మ్
ఇంకా నా రూమ్ తో పాటు నాతో పాటు ఒకడు ఉండేవాడు సేమ్ గ్రూపు మా నా క్లాస్మేటే వాడు చాలా సీనియర్ నాకంటే దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ సీనియర్ ఏమో మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చేసినాయి వానికి
ఉ
ఆ వాడు కూడా డైలీ అంతే వస్తుండ సార్ చెప్పిన ప్రాక్టీస్ చేస్తున్నా ప్రాబ్లమ్స్ ని
మ్
చాలా చదువుతుండే ఆ చెప్తుండే అరే నువ్వు అసలు కదా ఎగ్జామ్ ముందు రోజే ఎట్లా కంప్లీట్ చేస్తున్నావ్ అసలు నాకు అర్థం కాదదు మేము ఎంత చేసినా కూడా ఆ నను కంప్లీట్ చేయలేకపోతున్నాను అని అంటుండే ఆ ఒక రోజు బెస్ట్
అటు సైడ్ సాగుతది వాళ్ళు చుతే చదువుతానే ఉంటరు ఎం చదువుతారో అర్థకాదు
అవి అన్ని సార్లు చదువుతారు రివిజన్ చేస్తూనే ఉంటారు కానీ అంతే ఆ గుర్తుండకపోచ్చు గుర్తుండదు వాళ్ళకి
ఆ మాకు గుర్తుండవ్ కానీ
మనకి ఎక్కువసేపు గుర్తుండకపోయినా ఆ ఎగ్జామ్ అయిపోయనంత వరకయినా కంపల్సరీ ఏదో ఒకటి
ఆ ఉంటాయి ఏదో ఒకటి మేనేజ్ చేయగల అంతే
ఆ మేనేజ్ చేయగలం
ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అన్ని మేనేజ్ చేస్నా అంతే
ఉ ఒకటి ఏంటంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మా ఫ్రెండ్స్ నా చ్చింది ఒకసారి ఆ ఎగ్జామ్ రాసి వచ్చి పండుకున్నా తిరిగి మస్నాడు మ్యాథస్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ మరది ఫస్ట్ సెమ్
ఉ
ఆ వచ్చేసి ఫస్ట్ లో ఐ థింక్ ఇంగ్లీష్ అయిపోయినాక అనుకుంటా ఇంగ్లీష్ అనుకుంటా సి హలో ఆ కంప్లీట్ అయ్యే వచ్చినాను తిరగా మస్నాడు ఎగ్జామ్ ఉన్నాయి ఈవినింగ్ వచ్చినాము పడుకున్నా నేను టుమారో ఎగ్జామ్ మ్యాథ్స్ మా ఫ్రెండ్ ఏమో ఒకటే ప్రాక్టీస్ చేస్తనే ఉన్నాడు
మ్
మా ఫ్రెండ్ బిఏ వాడికి ఎగ్జామ్ లేదు వచ్చి చూసినాడు నేను పడుకుని ఉన్నా వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడ్తో ఉండి వీడు ఏంట్ర ప్రాక్టీస్ చేయాలే వీడు అప్పుడే అయిపోయింది వి న్ది అని అంటే వాడికి ఏమొ ప్రాక్టీస్ అవసరం లేదు ఏం అవసం లేదు వాడు డైరెక్ట్ కూడా రాస్తాడని చెప్పినాడు నేను పడుకున్నా కానీ నాకు తెలుసు లే కొద్దిగా లైట్గా న నిద్రలోనే ఉంది నార్మల్ గానే ఉన్నా పడుకున్నట్లు యాక్ట్ చేస్తున్నాను వాడు ఆ కాంప్లిమెంట్ చేయడం జస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ గా స్టార్ట్ ఆఇంది అది
మ్ హు మ్ వాళ్ళేమో వినలేద్ లే అనుకుంటారు మ్ హ
కానీ డిగ్రీలో ఉన్న లైఫ్ చాలా తక్కువ దొరికేది ఆ హాస్టల్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుండె ఫస్ట్ టైమ్
మ్ హు
ఎప్పుడు నేను ఇంటర్ వరకు ఊర్లోనే కానీ ఫస్ట్ టైమ్ డిగ్రీ లో హాస్టల్ జాయిన్ అయినా కానీ మా ఫ్రెండ్స్ వల్ల నేను బ బెస్ట్ మెమరీసె ఉన్నాయి అంత
ఆహా ఎక్కడ డిగ్రీ
చెప్ ఎస్పి యూనివర్సిటీ
తిరుపతి కద ఆ
పక్కనే ఆడే
మ్ అవును
ఏ క్యారమ్ ఆడుతున్నారా
లేదు క్లిప్స్ కిందికేస్తాంటే ఆ సౌండ్ వస్థంది
క్యారమ్ సౌండ్ ఒస్
యద్ క్లిప్స్ సౌండ్
మ్ హు
మొ మో పోయి ఖాళిగాే ఉన్నం కదా మాట్లాడుకుంటనే పోయి బట్టలు తేపో అట్లే పంపించ్చింది అందుకే ఇంగ అట్లే వచ్చినా
మ్ హు అమా వైసు ఆమెవి అయిదు సరె హౌస్ వైఫ్ ఏనా అమె ఏమన్నా వర్క్ చేసుం
మమ్మీ ఇంట్లోనే ఉంటది హౌస్ వైఫె ఓకే కళీగా ఉంటే ఇట్లా ఇంట్లో లేకపోతే తంతరిడ్చి
ఖాళీ గుండి కుడా పని చేయలే ఖాళీ గుండి కుడా పని చేయకపోతే ఇంతెనే ఇంకా
మ్ మమ్మన్నా బెటర్ ఏమి చెప్పదు ఎక్కువ వే మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వద్దె వద్దు ఇంటికే వద్దు అంటారు మ్ మ్ వాళ్ళు ఎందుకబ్బ అనుకుంటా ఆ పన్లు వాళ్ళు పాపం ఆ తప్పులేదులే అనిపించింది మళ్ళీ వాళ్ళ చెప్పినాకా
ఉమ్
హమ్ లేదు
నార్మల్గా మీరు ఇంగా ఇవి కంప్లీట్ అయిపోతే పోతారా
అనుకుంటాన్నా ఏం జరుగుతదో తెలీదు కన్ఫార్మ్ అయితే నాకు తెలీదు క్లారిటీగా
ఒకేలా మిస్ అయితే ఎమనుకున్నారు మరి
ఏ మిస్సు
ఐ మీన్ ఇది గాకునా అట్లా ఒకవేలా పోలేదు అనుకుంటే
పోలేదు అనుకుంటే ఏదన్నా కోర్స్ అంతే
హండేనే అనుకుంటా
ఉహుమ్
అసలు
ఉహుమ్
క్లారిటీ అనేది లేదు ఇప్పుడు నాకు బత్తుక్కి
క్లారిటీ సేమ్ మాది కూడా అదే పరిసిత్ కానీ సిచ్యుయేషన్ చాల దారుణంగా ఉంది వన్ అండ్ హఫ్ ఇయార్ అయింది నేనేమ్ చేయలేదు అసలు
అదొకటి టైమ్ ఏమో ఎల్లిపోతాంటుంది హా
మా ఫ్రెండ్స్ ఏమో అప్పుడే ఒకడు కోచింగ్ కంప్లీట్ చేసుకుని ఒచ్చేసినాడు ఇంకొకడు
ఉమ్ మీ కోచింగ్ చేసుకోవచ్చు కదా ఏ డబ్ల్యూ ఎస్ తెల్సా మీకు
ఎ డబ్ల్యూ ఎస్ ఆ
ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్సైట్స్ చేస్త అది తీసుకోవచ్చు మీరు ప్రశాంతంగా కోచింగ్
అమెజాన్ ద అది ఆ ఐ థింక్ అనుకుంట కదా
అమెజాన్ ది
హ అదే అనుకుంటా అదే చేసినట్టు గుర్తు ఎక్కడో గాని ఏ డబ్ల్యూ ఎ స్ అమెజాన్ సమంచి
ఎస్ నేను డిగ్రీ తర్వాత ఇదా అ ఎంబిఏ లో మంచి కాలేజ్ రాకపోత్ అయితే దాని మీద పోదామను అను అనుకున్నా
ఉహుమ్
ఇది ఇంకా మంచి కాలేజే వచ్చింది కదా ఎందుకు ఇంకా అని పోలా
ఉహుమ్ నేను నార్మల్ గా డిగ్రీ అయిపోయిన తర్వాత బిఎస్సి చేద్దాం అనుకున్నా హెచ్‌ఆర్ రీ బిఎస్ అంట ఎంఎస్సి ఎంఎస్సి స్పెషల్ ఫిజిక్స్ చేద్దాం అనుకున్నా సెట్ కూడా రాసినా అప్పుడు
మరి
సెట్ రాసి ఆల్మోస్ట్ క్వాలిఫై అయినా అ అ కౌన్సిలింగ్ కి అప్లై చేసి ఉంటే సీట్ వస్తుంది
మ్మ్
ఆ టైమ్ లో ఇంక మళ్ళీ ఎందుకులే ఇప్పుడు టూ ఇయర్స్ పోయ ఆడా వేస్ట్ చేషేది ఎందుకు ఏమన్నా కాంటేటివ్ ఫీల్లో వొయ్యి టూ ఇయర్స్ కోచింగ్ కంప్లీట్ చేసుకుని జాయిన్ అయ్యి ఏదన్నా చేసే ఏ కొట్టగలమేమో అనే ఆ ఉద్దేశంతో
ఉ
అప్పుడు ఆ విధంగా డైవర్ట్ అయిపోయాను
ఇప్పుడే ఏదో నువ్వు కోచింగ్ చేసుకొని అది చేసుకుంటూ మీరు కాంటిటివ్ కి ప్రిపేర్ అయ్యుంటే సరిపోతుండు
సరిపోతుండయి కనీ అప్పుడు అన్నారు కానీ నేనే రాంగ్ మూవ్ తీసుకున్ అనిపించింది
అండి వస్తే ఇద్ లక్కే గదా నాలెడ్జ్ వేస్ట్ అనిపిస్తది లక్కుంటేనే ఏదైనా
ఆ
ఇన్ని చూసినంక అబ్బా నాలెడ్జ్ ఉన్నా గూడ ప్రయోజనం లేదా అనిపిస్తది
ఖచ్చితంగా ఉండేది
ఎవురెవురికో వస్తాయి
మనకి రావట్లేదు ఎందుకు అసలు మనకం ఎప్పుడు వస్తుందా టైము అర్థమే గాదు
చెప్పు
ఈ షాటర్మే లాంగ్ టర్న్ ఏం తీసుకున్నారు మీరప్పుడు
దీని మీదే అమెజాన్ వెబ్ సర్వీసెస్
గన్ మీదే ఇంగేం మాకు పైత్కి
పొయినా బావున్నే ఈపాటికి బాగుపడతనే అనుకుంటే కానీ దాంట్లో ఉన్న వాళ్ళని చాలా మందిన్ పీకేసినారు
చూడండి దీన్ బావుంటది డిజిటల్ మార్కెటింగ్ మీకు తెలుసు కదా దని గురించి
నాకసలు మార్కెటింగ్ సిట్ కావాలండి నేను ఎవరుతో ఏం మాట్లాలేను అందుకై
మాట్లాడడం గాదు మీ కు దానిమి యాక్చువల్ గా తెలిదనుకుంట మీకు అది
అన్ని
ఆ ఎడిటింగ్ వెబ్సైట్ డిజైన్ జెయడము తెలుసు గదా వాడు ప్రెస్ లో
ఊహు
వడాఫీస్ లో అనుకుంట ఐ థింక్ ఎస్ వల్డ్ ఆఫీస్ లో చేస్తారు
ఇంకా ఫినాన్స్ మీదా ఏదైనా హెచ్ ఆర్ రోల్స్ దా అది నా స్పెషలైజేషన్
అట్లా సరే అండి మరి ఉందునా
మ్మ్ సరే